నమస్తే అండి
నమస్తే వేసవికాలం వచ్చేస్తుంది కదా మరి ఎటువంటి నమస్తే అండి వేసవి కరణ్ వచ్చేస్తుంది కదా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వేసవి కాలంలో బాగా ఎండ తీవ్రతకు ఇబ్బందులు ఉంటాయి అట్లాగే కొంతమంది కుటుంబ సమేతంగా విహారయాత్రలు అట్లా కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు కదా మరే మీ విష వి లో అటువంటి ప్రణాళికలు ఏమన్నా రచించ జర మాతో పంచుకోగలరా
ఆ అంటే ఉమ్ ముందరంటే, ఇద్దరు పిల్లలకి ఎగ్జామ్స్ ఒకే. టేలాగా ఆ ఏప్. ఏప్రిల్ కంతా ముగిసిపోయి, అట్లా వెళ్లే వాళ్ళము కానీ ఇప్. ఇప్పుడు ఒకరికొకరికి పరీక్షలకి, ఒకరికి ఏప్రిల్ కైపోతే ఒక్. కోరి మే ఉంటే అట్లా టైమింగ్స్ కుదరట్లేదండి. ఆక్చువల్ గా వెల్తే మాత్రం, పిల్లలకి బాగ రిలీఫ్ ఉంటది. ది కొంచం వాళ్ళక్. కీ, మైండ్ అనేది స్ట్రెస్ అంతా, రిలీఫ్ ఉంటదండి.
అవును చక్కగా చెప్పారండి.
ఉమ్.
మరి అంటే ఇంతక్ ముందు ఏమన్నా వెళ్ళారా.
వెళ్ళేవండి కూర్గ్. కు ఇట్లా కూల్. ప్లేసెస్ సమ్మర్ని. మనకు ఆహ్లాద పరిచయ తట్. కు కూర్గు, కొడై. కేనాలు, ఊటి, అట్లమ్.
ఓకే, అంటే ఎన్ని రోజులు అయిందండి మీరు వెల్. ప్లే.
ఒక ఫోర్ ఇయర్స్ ముందండి.
ఓకే ఎట్లా అండి మరి, ఎట్లా సొంతంగా మీ, మీర్ మీకుగా ప్లాన్ జేస్.
అంటే ట్రావెల్స్ ద్వారా, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మేము ఇద్దరు, టూ ఫ్యామిలీ ప్లాన్ జేసుకోని వాళ్ళకి. ఇద్దర్ పిల్లలు, మాకిద్దరు పిల్లలు. పిల్లల, పిల్లలకి గూడా కొంచెం ఇద్. ఎదిగు ఉంటంది కదండి
హ్మ్
అందుకని ఫ్యామిలీ ట్రిప్. పూ ప్లాన్ చేసి వెళ్ళామండి.
ఓకే. ఏ ఊరండి, ఎక్కడికి వెళ్ళారు.
కూర్గు.
ఓకే.
మనాలి, సిమ్లా. ఫో, ఫైవ్ డేస్ అండి, పూర్తి ట్రిప్పు.
ఓకే.
ఆ ఫ్లై ఫ్లైట్ లో ఎళ్ళి, ఫ్లైట్ లో ప్లాన్ చేసుకున్నామండి .
ఓ ఫ్లైట్ లో అంటే, మరి ఎట్లా అంటే మరి. టికెట్స్ అన్ని కూడా మీరు ముందుగా, ట్రావెల్స్ వాళ్ళు, మీరు బుక్ చేసారా, మీర్.
అవునండి, రావు ట్రావెల్స్ అని జేప్పి. ఆ యాక్చువల్ గా మన ప్లాన్ అనేది చెప్తే వాళ్ళే డే వన్ నుంచి డే ఫైవ్ దాకా ట్రిప్ వాళ్ళే ప్లాన్ చేస్తారండి మన హోటల్ అకామిడేషన్ గానీ ఫుడ్ గాని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంతా వాళ్ళే చూసుకుంటారండి
ఓకే
డ్రైవర్ ని అసైన్ చేయడం మన గైడ్ ని మనకి ప్లానింగ్ అనేది నీట్గా ఉంటది మనకు కూడా అంటే ఫస్ట్ కొత్త ప్లేస్ క వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు పూర్తిగా వాటి గురించి తెలియదు కదండి ఏ ప్లేసెస్ ఏ రోజు కవర్ చేస్తాం అట్లా ఇట్లా ని ప్లాన్ చేసుకుంటే మొత్తం వాళ్ళే ట్రిప్ అంతా
ఓకే అంటే మీరు ఫ్లైట్ అంటే ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అ అయిందండి మీరు ఫస్ట్ డే
ఢెల్హి అండి
ఓకే అంటే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడి నుంచి అంటే ఢిల్లీ నుంచి ఢిల్లీలో ఏదైన్నా ప్రదేశాలు తిరిగారా అక్కడ
ఆ చూసామండి లోకల్ ఇట్లా కొన్ని కొన్ని ప్లేసెస్ అంటే ఆ రోజు మళ్ళా నైట్కే ఫ్లైట్ అందువల్ల కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసారు అక్కడ ఏదైతే చూడగలమో నియర్ బై ప్లేసెస్ అట్లా
హ్మ్ అంటే ఢిల్లీ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైటా వేరే దగ్గరికా
అంటే మేము ఇక్కడ నుంచి ట్రైన్ కేళ్ళాము అక్కడ నుంచి ఫ్లైట్కి వెళ్ళాం అనమాట ఢిల్లీ నుంచి
ఓకే ఓకే ఓకే
ఆ
సో అంటే మరి తర్వాత ఢిల్లీ నుంచి ఎక్కడికి ఫ్లైటు ఎక్కడ దిగారు
ఇదేండి ఇట్లా ప్లాన్ చేసుకున్నాంగా సిమ్లా అట్లంతా మనాలి
హ్మ్ ఓకే మరి అంటే ట్రావెల్స్ వాళ్ళు మీకు ఆ రోజు నుంచి మీకు వాళ్ళ ట్రావెల్స్ అకామిడేషన్ అంతా చూశారు
అవునండి తప్ప అయిపోతేక మన వ్యాన్ తీసుకొని వస్తారు అక్కడ నుంచే మన జర్నీ వాళ్ళ స్టార్ట్ అవుతందండి రూమ్స్ రూమ్స్ దగ్గరికి తీసుకెళ్ళలి ఫుడ్ మళ్ళా మనకి టైమింగ్స్ చెప్తారు వన్ అవర్ లోపల రెడీ అయి వచ్చేసేయండి అని చెప్పి ఈ లోపల మనము ఫ్రెష్ అప్ వెళ్ళిపోతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ప్లాన్ అంత వాళ్ళు ఆ నైట్ కి మళ్ళా రూమ్ కి తీసుకొస్తారు వాళ్ళే అట్లా ఒక్కో రోజు ఒక్కో ట్రిప్ అనమాట ఏ ప్లాన్ మా అకార్డింగ్ టు వాళ్ళ టైము మన ప్లాన్ని ని బట్టి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు ఏది ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేది కవర్ చేస్తారన్నమాట
ఓ ఆ ప్లేసెస్ అన్ని కూడా అంటే ఆ మీరు వెళ్ళిన వెహికల్ల్ లొ అందరు సరిపోయారా అంటే ఇంక వేరే వాళ్ళని కూడా ఎక్కించారా
లేదండ్ ఇది మనం ఎంద్ మన మెంబర్స్ ఇంత మంది అని చెప్తే వాళ్ళు దాన్ని బట్టే వెహికల్ ప్లాన్ చేస్తారు
ఉహు అంటే అంత మందికి సరిపోయేటట్టుగా వె
అంతే ఎయిట్ మెంబర్స్ అంత్ కొండి ఇట్లా లెవెన్ సీటర్ అట్లా మన కంఫర్ట్ గా ఉండేటట్టే ప్లాన్ చేస్తారు పిల్లలు కదా కొంచెం వాళ్ళు పనుకునేటట్టు అట్లా మనకి కంఫర్ట్ గా ఉంటది ఇట్లా ట్రావెల్స్ తట్టు పోతే
ఫస్ట్ రోజు మీరు అక్కడికి చేరిన తర్వాత ఆ ఇ అక్కడ చుట్టుపక్కల ఏ ఏ ప్లేసులక వెళ్ళారండి
అదే అండి ఇది ఉంటదిగద పారాషూట్ గ్లైడింగ్ అని అట్లా సైట్స్ తీంగు ఏది అక్కడ ఫేమ్ మనం చూడ చూడాల్సిన ప్లేసెస్ ముందుగా మనకు వాళ్ళు ఇస్తారనమాట టైమ్ తో సహా దీన్ని ఇంత ఇంత టైం లో మీరు రిటర్న్ వస్తే ఇది కూడా చూడచ్చు అని చెప్పి అట్లా అన్ని ప్లేసెస్ కవర్ చేసాం
అంటే ఈ కులు మనాలి అనేది ఎక్కువగా అక్కడ మనాలి మంచు ప్రాంతం కదా మీరు మరి అక్కడ ఆ సందర్శించడం జరిగిందా ఆ ప్రాంతాన్ని కూడా
వెళామండి. అక్కడ మాముూలు మన గ్లౌస్ చేతికి షూస్ అ స్పెట్స్ ఇట్లా మంచుకి కొంచెం ప్రికాషన్ ఉన్నట్టుగా బ్రీతింగ్ కి ఇబ్బంది లేన టుగొ అంత ప్రికాషన్స్ సిస్తార్ వాళ్ళు మనం వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా అట్లే వేసుకొని వెళ్ళాలి.
అంటే ఆ చాలా వెచ్చపరిచేటట్టుగా శరీర మనం దుస్తులు ధరించి వెళ్ళాలంటారు అంటే ఇవన్నీ మరి మీరు ముందుగా వెళ్ళేటప్పుడే వీటన్నిటిని ప్రణాళికతోనే ముందుగా తీసుకుని వెళ్ళారా జాగ్రత్తగా లేద
లేదండి ఇక్కడ లెదర్ కో అవన్నీ ఇక్కడ పర్చేస్ చేసాము షాపింగ్ గా ఒక టూ త్రీ డేస్ స్పెండ్ చేసాము. ఇంకా అక్కడ దొరికేటివి అక్కడ ప్లాన్ చేసుకున్నాం గ్లౌజెస్ అట్లా
మ్మ్ మ్ బాగా కురిసిందండి మీరు వెళ్ళినప్పుడు అంటే మంచునుచూసి
బాగున్నిందండి మంచి సీజను బాగా పిల్లలు ఎంజాయ్ చేశారు. మారి స్నోఫాల్ గాని అట్లా ట్రెక్కింగ్ గాని ఆడుకోవడం చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్
ఓకే మరి అంటే మీకు మరి రూమ్ నో
ఉంటదండి అక్కడ హీటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. క్యాంప్ ఫైరు ప్లస్ హీ రూమ్ హీటర్స్ ఉంటాయి అవి రెంట్కి అనమాట మనం తట్టుకోలేక
ఉహ్ ఉహ్
పర్ డే
అంటే రూమ్ లోనే అంటే వాటికి ఏమన్నా సపరేట్ చార్జ్ అండి రూమ్ తీసుకుంటే వాటి తో పాటు ఇచ్చేస్తారా హీటర్స్కి
ఓ రేటుని బట్టి ఉంటుదండి. మేమ అంతా దిగింది త్రీ స్టార్ ఫోర్ స్టార్ అకామిడేషను పర్ డే త్రీ హండ్రెడ్ ఎంతో ఛార్జ్ చేశారు. ఆ హీటర్ వరకు హ్మ్
మరి మీకు అక్కడ ఫుడ్డు అండి అంటే యాక్చువల్ గా ఉత్తర భారతదేశంకి అటువైపు వెళ్ళినప్పుడు మన సౌత్ ఇండియా ఫుడ్డు దొరకడం కష్టం. కదా అట్లా మరి ఎట్లా బ్యాలెన్స్ చేసు
కొంచెం పీకిల్స్ పౌడర్స్ అట్లా మనం ప్రిజర్వ్ గా ఉండేటివి తీసుకొని వెళ్ళాము ఇంకా అక్కడ రోటీస్ అవి దొరకు కదండి అన్నం అంటే రైస్ అంటే కొంచెం చాలా తక్కువ అక్కడ దొరకడము ఇంకా చపాతీ స్ రోటీస్ ఇట్లా మేనేజ్ చేసుకుని మనం ఎత్తుకుపోయిన పికిల్స్ అక్కడంతా ఏంది అంటే ఆలు ఎక్కువ ఇంకా మనకు టేస్ట్ కు తగ్గట్టు పిల్లలు కొంచెం ఫుడ్ తీసుకుంటేనే కదండీ కొంచెం ఎనర్జిటిక్ గా ఉంటారు ఫ్రూట్స్ అని అవి అని ఇంకా అవి అన్ని
ఒకే మరి ట్రావెల్స్ అని వాళ్ళు చెప్ డేఫినెట్ గానే అంటే వాళ్ళ ఏదైతే మీకు టైం టేబుల్ ఇచ్చారు దాని ప్రకారమే మొత్తం చేసారా అంటే మీ దగ్గర ప్యాకేజీ అమౌంట్ తీసుకున్నందుకు కరెక్ట్ గానే
చేశారండి మనం కరెక్ట్ గా టైమ్ కి ఉండాలి వాళ్ళు చెప్ టైమ్ కి వితిన్ టూ అవర్స్ లోపల ఇది కంప్లీట్ చేసుకొని వస్తు
హ్మ్ ఉ
ఇప్పుడు వన్ అవర్ చేయాల్సిన టైమ్ మనం టూ అవర్స్ చేస్తే ఇంకో ప్లేస్ చూడ్డానికి టైమ్ ఉండదు. కదా మనకు అట్లా వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే మేము ఇంకా వన్ అవర్ ముందుగానే లేసి పిల్లల్ని రెడీ చేసి మే మేము రెడీ అయిపోయి ప్ర
ఒకే అంటే మీరు అంటే ఈ జర్నీలో మీకు ఎప్పుడైనా అంటే గైడు అట్లా కూడా వీళ్ళు అరేంజ్ చేశారా ట్రావెల్స్ వాళ్ళు
చేస్తారు ఆ చేస్తారండి
ఓకే అంటే టూరిస్ట్ గైడ్ కూడా మీతో పాటే జర్నీ చేసేవాడా
అ బ్యా అంటే కొన్ని రోజులు అనమాట ఫోర్ ఫైవ్ డేస్ కదా మా జర్నీ ఒక టూ డేస్ అట్లా వచ్చింటారు అంటే హిస్టారికల్ ప్లేసెస్ గాని హిందీ అండి అక్కడంతా హిందీయే కదా హిందీ ర్ ఇంగ్లీష్ ష మనం ఏ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుందో వాళ్ళు ఆ లాంగ్వేజ్ తో గైడ్ ని రెఫర్ చేస్తారు
మరి అంటే అక్కడ అర్ధమయిందా వా చెప్పడం అంటే హిందీ అంటే అందరిక వచ్చా మీ కుటుంబ సభ్యుల్లో అందరికీ
అంటే మగవాళ్ళకి వచ్చుంటది మేము
మేము అర్థం చేసుకోకలుగుతం కానీ మాట్లాడాంము ఇంకా ఇంగ్లీష్ అయతే అందరకీ పిల్లలతో సహా అర్థమవుతుంది కథ ఇంగ్లీష్ ఏకువ ప్రిఫర్ చేస్తాం ఒక మేక్ వచ్చిన గైడ్ ఇంగ్లీష్ లో గూడా మాట్లాడడం అంటే మీకు ఎక్స్ప్రెస్ యిన్ చేయడం జరిగిందా
ఆ ఆ లాంగ్వేజ్ లోనే చెప్పారు తథ్యా అంటే వాళ్ళు అడుగుతారు మీకు హిందీ ఓకేనా ఇంగ్లీషా అని చెప్పి ఇంగ్లీష్ అని మేము చెప్పాము అనమాట
ఓ ఓకే మరి మరి మళ్ళీ ఇప్పుడు అంటే నాలుగు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఏమన్నా అడుగుతున్నారా అంటే అవి ఇంకా గుర్ వతున్నాయా మీరు అక్కడ
ఉంటాయి కదండి మంచి మెమరీస్ కదా ఇయర్లీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం మళ్ళ కేరళ ట్రిప్ అని కానీ అప్పుడు సమ్మర్ క అయితే కష్టం అంటే బ్యాలెన్స్ చేసుకోలేము పిల్లలు ఎగ్జామ్స్ హాలిడేస్
ఓ వెరీ గుడ్ అండి అంటే మళ్ళీ పండగ కి రెడీ చేసుకుంటున్నారు
అప్పుడు అ ఇంకా ఫైవ్ డేస్ అన్నా అందరికి హాలిడేస్ వస్తుంది ఇంకా టూ డేస్ అట్లా చూసుకని వన్ వీక్ చుట్టుపక్కలంతా అక్టోబర్ది బెస్ట్ క్లైమేట్ అంట కేరళ ఇంకా అది ప్లాన్ చేయాలనుకుంటు
చేయాలని అనుకున్నాం ఏ ఇయర్ మాత్రం ఓకే అండి సో చ చాలా చక్కటి విశేషాలని పంచుకున్నారు కల్లూ మనాలీ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు మీరు ఏ విధంగా అనుభూతి చెందారో మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అనుభూతి చెంది ప్రణాళిక ప్రకారం ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని ఆ ఆహారాన్ని ఏవి విధంగా అంటే పచ్చళ్ళు ఉత్తర భారతదేశంలో దొరకువు కాబట్టి ఇక్కడి నుంచి మీరు దక్షిణ భారతదేశానికి చెందినవి తీసుకొనిళ్ళి నిల్వ ఉండేవి ఎట్లా చూసుకున్నారు చాలా చక్కగా వివరించారండి
ఉ ఏంటి
ధన్యవాదాలండి
ధన్యవాదాలు ఓకే